ఆ హలో హలో ఆ హాయండి
ఆ హలో ఆ అయితే లీవ్ది కాలను లైట్ గట్ల వచ్చి అప్ పో పోయింది
అవునా అదే ఆటోమేటిక్గా కట్ అయి యింది ఎందుకో మరి నేను చూసిన లెవెన్ మినిట్
మారీ ఇప్పుడు మాట్లాడినప్పుడు మొన్న నవ్య తో కూడా టూ వెన్ ట్వల్వ్ మినిట్స్ మాట్లాడినా మాట్లా వేయగానే వే
అయితే నేను అనుకున్నా కదా సరే టెన్ మినిట్స్ సరే మాట్లాడగానే కట్ అవుతుంది కదా ఒకసారి చూడని ఇద్దాము లెవెన్ మినిట్స్ ట్వెల్
డాడీ ఫోన్ చేత్తాండు మస్ కర్రీ చేసేమను పో ఒకసారి శివ పో ఆ ఏంటివి శ్రుతి
అయితేె లెవ్ టెన్ మినిట్స్ మాట్లాడంగానే హలో టెన్ మినిట్స్ మాట్లాడగానే కట్ అవుతుందేమో అందుకే చూపయట్లేదేమో సరే లెవెన్ ట్వెల్వ్ మినిట్స్ మాట్లాడితే చూపిస్తదేమో కట్ రేటింగ్ అని నేను అట్లనే మాట్లాడుతున్నా అన్నట్టు
అవునా ఒక మాట చెప్తా ఇయిపో టెన్ కాగాగానే కట్ చేయాల అయితే
ఉమ్ మరి ఒకసారి నేను ప్రియాంక తోకి ఇట్లా మాట్లాడితే ఆ లెవెన్ ట్వెల్ టెన్ మినిట్స్ కి కూడా ఏమి కాలే గదా
నేను మా థర్టీన్ మినిట్స్ కూడా మాట్లాడినా నేను ఒకసారి అట్లా ఏం కట్టావ్వాలే గానీ ఇది ఏంటో చూ చూడాల ఒక సారి ఆ నిన్న మొన్న శృతితో కూడా అంతే నిన్న
అయితే నా దగ్గర నెంబర్ ఉంది నీకు నీకు అందులో హ్మ్ గ్రూప్ లో సార్ సార్ది ఉంటది చూసినారా
ఆ ఆ అదే నిన్న పెడతేనే ఆయన అన్నాడు కదా ఆప్ అప్డేట్ అవుతుంది అవుతుంది బ్యాచ్ కొత్త ఈ ఆయనకు అసైన్ చేసిన బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అట
ఉమ్
ఆయన పర్సనల్ గా మెసేజ్ పెట్టేసిన ఫస్ట్ కార్యలో పెట్టేసిన తర్వాత ఏ ఆయన ఏం ఆయన ఏ ఏ క్వశ్చన్స్ ఉన్నా రిప్లై ఇవ్వండి అని అంటే ఆయనకు పర్సనల్ లో పెట్టాను అయితే ఆయన అన్నాడు ఆహ్ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఒకరి ఇద్దరికి అట్లనే అనిపిస్తుందంటే ఈ ఆ ఆ ఏవంట్రు ఆ ఏదో వచ్చింది వాళ్ళకు అప్ పందికొక్క అలా ముంగిసుంది పందికొక్కుంది ఆ అయితే ఆ మా అందరికి అట్లనే ఉన్నది వారి ఒకరిద్దరు కంప్లైంట్ చేసురు ఆ ఒకసారి యాప్ సో అప్డేట్ జేసి రిఫ్రెష్ జేసి కాల్ ఒకసారి కాల్ జేసి చూడండి అనేసి అని అన్నాడు
ఉమ్
అవున అనూష అనుకున్నా
ఎందుకో మరి ఇంత ట్రబుల్ ఆల్రెడీ అన్ని ఇవన్నీ టాస్క్ లు అయిపోయినాక ఒక్క టాస్క్ తోని ఇన్నిసార్లు మాట్లాడినా కూడా ఇంత ప్రాబ్లం
ట్వంటీ గుడా అయిపోయింది
ఉమ్
ఆ మాట్లాడు ట్వంటీ కాల్స్ కూడా అయిపోయింది నాది సబ్మిట్ చేశాక రిఫ్రెష్ చేసి సబ్మిట్ చేసాక నైన్టీన్ చూపిస్తుంది అది అప్పటి నుంచి నైన్టీన్ చూపిస్తుంది
అయితే ఒకసారి నేను సన్మతి కంటే ముందు మా ఆయన దాం. లో ఇవి ఇమేజెస్ టాస్క్ అని చెప్పి ఆహ్ ఐడియా ఉందా మేము చేసినాం.
ఉహు.
ఇమేజ్ ఇము ఇమేజ్ కి వాయిస్ రికార్డింగ్ చేయాలన్నమాట చేసినాము చేసి ఇంక ఇంకా ఆల్మోస్ట్ అయిపోతంది సిగ్నల్ రాట్లేదు ఎందుకో అనేసి నేను బయటికెళ్ళి. సరే రిఫ్రెష్ చేసి చూద్దాము అని రిఫ్రెష్ చేసినా చేస్తే అన్ని పోయినాయి మళ్ళీ. టాస్క్ రిటర్న్ రాలే ఇగ. చేద్దాంమంటే అసలు రాలే ఇంకా చేసే టైం ఉంది కానీ చేద్దామంటే టైం లేదు అది. దే రిటర్న్ రాలేదు ఇంక ఏం చేయలేమో పోయిన. తే అనేసి అన్నారు అంతగానం కష్టపడితే సరే ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు వచ్చేది అమౌంట్. ఇంకా లాస్ట్ మూమెంట్ ఇంట్లో. సిగ్నల్ రావట్లేదని బయటికెళ్లి ఏదో చేస్తే ఏదో పోయింది ఇగ. ఉమ్.
ఉమ్.
అందుకని రిఫ్రెష్ చేయాలంటే కొంచెం భయమే అయితది.
ఉమ్. ఆహ్ మళ్ళా అది ఉత్తీగ కాల్ చేసి జీరో వచ్చినాంకనే ఆహ్ సబ్మిట్ చేయండి. అది జీరో కూడా వస్తాలే ఆహ్ ఆ ఒక్క వంద రూపాయలు చూసుకుంటే. ఇవి లెవెన్ హండ్రెడ్ టువెవ్ హండ్రెడ్ పోతున్నాయి కదా అట్లానే సర్లే అట్లా కూడా అనుకున్నా.
ఉమ్. ఇప్పుడు నువ్వు ఆహ్ సబ్మిట్ చేయలేదా పైన.
ఆ సబ్మిట్ ఆప్షనే రాలేదు అసలు రేటింగే రాలేదు.
ఆహ్ నైన్టీన్ కాల్స్ కి వచ్చిందా మరి.
నైన్టీన్ కల్స్ కి వచ్చింది. ఇదోక ట్వంటీ ఎయిత్ కాలుకే అట్లా అయితే ఏమైందంటే ప్చ్. ఆహ్ ఇప్పుడు నువ్వు ఫోన్ కట్ చేయగానే నాకు మొత్తం వైట్ గా వచ్చి కింద కార్య. ఆహ్ ప్రెస్ బ్యాక్ లీవ్ ది కాల్ అని వచ్చేంది అనమాట అంతే. మొత్తం వైటుగా వచ్చి అట్లా వస్తంది. అయితే నేను బ్యాక్ చుసేసరికి అక్కడ రైటింగ్ నుంచి ఏం చేయర. వ్యక్తికి కాల్ చేయండి అని వస్తది.
మళ్ళ అది కాల్ పర్సాన్.
హ వస్తంది ఇప్పుడు టెన్ కాగానే చూసుకొని కట్ చేయాలి.
ఆహ్ అదే టెన్ మినిట్స్ కాగానే చూసి కట్ చేస్తే మరి ఇప్పుడన్నా. వస్తదా చూసుకోవాలి.
ఆహ్.
ఉమ్. అయితే ఇంకా ఆ హాస్పిటల్ కి వెళ్ళారా మీరు.
అ
హలో. హలో.